హలో నమస్కారం అండి
నమస్కారం ఏంచేస్తున్నారు
ఏం లేదండి బాగున్నారా
హ్మ్ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం పని చేస్తున్నారు
ఏముందండి ఇగో ఇట్లా పోడుకున్నానండి ఇంతసేపే మా ఇంట్లే ఇంత సేపుదగా టీ జుస్నా టీ జుస్నాకా ఇప్పుడె ఇట్లా పడుకున్నా నువ్ ఫోన్ చేస్దైనా
టీవీలో ఏ ఛానల్ ఎక్కువ చూస్తారండి మీరు ఐ మీన్
జీ తెలుగు ఎక్కువజుతమండి మేము
అవునా ఏమైనా షోస్ ప్రోగ్రామ్స్ ఏనా చూస్తారా అండి లేదంటే సినిమాాలేనా
నాకు ఏది ఆ టైమ్లో అంటే ఆ సమయంలో నాకు ఏది నచ్చతే అది చూస్తాను ఊహ్మ్
అవునా అండి
ఆ అవును
మీ అమ్మ వాళ్ళ అందరు బాగున్నారా అండి
ఆ బాగున్నారండి మీరు బాగున్నారండి మీ అమ్మ మీ నాన్న మీ అన్న మీ మీ పిన్ని మీ అక్క మీ తమ్ముడు అందరుూ బాగున్నారండి
ఆ అందరు బాగున్నారండి మా చెల్లె ఇప్పుడే జడ వేసుకుంటుంది మా నాన్న కటింగ్ షాప్ కి వెళ్ళిండు
హ్మ్ హు
మా అన్నయ్య బాయ్ దగ్గరికి వెళ్ళిండు అండి
అవునండి మీకు పొలం ఉందా అండీ అయితే
ఆ అండి మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది
అవునండి ఏమేమి వేస్తారు మరి మీరు మీర టైం అయింది మ్మే హ్మ్ చెప్పండి
వరి పంట ఎక్కువ వేస్తామండి మా దగ్గర
అవునా
మీక ఎన్ని ఎకరాలు ఉందా అండి
మాకి మూడే ఉందండి
హ్మ్ మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు పొలంలో వర్క్ చేస్తారా లేదంటే బయట పని కూడా వెళ్తారా
అంటే పొలం దగ్గర చూసుకుంటారండి బయట ఏమన్నా పని ఉంటే కూడా పోతారండి కూలికి అలా కూడా పోతారండి మా నాన్న ఈ రోజు పత్తితొక్కేకి పోయిండండి మా అన్నయ్య ఏమో కరెంట్ పనికి పోయిండండి మా మమ్మకి ఏమో రోజు ఏ పని లేకపోయే వరకి ఇంటి దగ్గరనే ఉందండి మా అమ్మ
ఆరోగ్యం బాగుందా అండి మీ అమ్మకి
హ్మ్ మేం అందరం బాగున్నామండి ఇప్పుడు
అవునా అండి
ఆ అవునండి ఇగో అయితే ఉడక పోస్తుంది అనేసి ఫ్యాన్ వేస్ వేసుకున్నానండి నేనయితే
అవునా అండి రేపు మా ఊరిలో వంటల పండుగా ఉందా అండి వస్తారా
మీరు పిలిచినాంకా నేను రానా అండీ మీరు పిలిస్తే నేను తప్పకుండా వస్తానండి మీ ఊరు ఎక్కడనో నాకు వాట్సాప్లో పెట్టండి పెడితే నేను మీ ఊరికి వచ్చి మీ ఇంటి దగ్గర ఉండి మీ ఇల్లును మీ పొలాలు అన్ని చూసి వస్తానండి నేను
హ్మ్ మా ఊరు చాలా బాగుంటదండి గుట్టలుంటాయి పెద్ద పెద్ద చెట్లు పొలాలు బాగుంటదండి
అవునా అండీ అయితే నా నే అయితే రేపు మీరు వంటలు పోతారు కద మీరు వంటలు పోతుర్రు కదా అన్ మేము వస్తాం నేను వస్తా న వస్తే మీరు మీ గుట్టని మీ ప్రకృతి ఆ చెట్లని ఆ పొలాలని అన్నీ చూపియ్యండి
ఆ సరే అండి
హ్మ్ చూపినీయండీ చూస్తానండి అంటే మాది కూడా పల్లెటూరే అండి మా ఊర్లో కూడా అంటే చెట్లు పా అదేంటీ పంటలు అవన్నీ పొలాలు అవన్నీ ఉంటాయి కానీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధానంగా ఉంటది కదండి చేసే పన్లు అలాగ అనేసి ఆ అలాగనేసి నాకు మీ ఊరు మీ పొలాలు చూడాలని అనిపిస్తుందండి, నాకు
అవునా అండి మీ ఊర్లో ఏదైనా పెద్ద పండుగ లాంటివి ఏమైనా చేస్తారా అండి
ఆ మా ఊర్లో అదేండి సంక్రాంతి పండుగ చాలా బాగా జరుగుతదండి, ఎడ్లబండి కాడతారు గుడి ఉంటది కదాండి ఆ గుడి చుట్టూ ఆ బండ్లని తిప్పుతారండి, మళ్ల ట్రాక్టర్లయినా, బైక్లయినా ఆటోలైనా ఆ ఇగా చిన్న సైకిల్ తో సహా అన్ని ఆ గుడి చుట్టు తిప్తారండి వాటికి అంటే పొ పూల పూలమాల అల్లి దండేసి వాటికి కడి అంటే ఫస్ట్ కడుగుతారు, బండ్లలను అవన్నీ కడిగి పూల మాల తోటి అలంకరించుతారు బండ్లనాన్ని అలంకరించినాక బయట గుడి సు చుట్టటు తిప్పుతారండి మూడు చుట్ల అన్ని ఐదు చుట్ల అయినా అలాగా తిపుతారండి తిప్పినాక మాది, ఆ అవునండి మా అమ్మ వాళ్ళేమో
మా అమ్మ వాళ్ళ ఏమో గంప పటుకొన్ని ఇప్పుడు వంటలు పోత పెద్దడు అలా పోతారు మా అమ్మ వాళ్ళు లేదు
అవునా అండీ
ఆ తే మేము ఏమో ఇగా చిన్న పిల్లల కాబట్టి ఇంటికన్నా చిన్న చిన్న ఏమైనా పట్టుకో ఇశపేటి పోతే మేము, అవి పట్టుకొని పోతాం మా గుడికాడ వండుకొని,
ఐ
వస్తాం మేము
అవునాండి చాలా బాగుందండి మీ ఊరు ఎక్కడండి
మా ఊరు సో మీకు దగ్గర ఉంటుంది, కావచ్చు తెలవదు
అవునా అండి చాలా బాగుందండి,
అప్పుడు నేను చెప్తా మీరు మా ఇంటికి రాలి
ఆ సరే అండి
ఉ సరే
ఇంకేం విశేషాలండి
ఇదేనండి
ఏమైనా ప్రాబ్లమా అండి
ఏం లేదండి ఎందుకండి ఎందుకు ఎం చేస్తాళ్ళు
ఏముందండి రేపు పండగా కదా అన్ని చదురుతున్నా,
అవునా
ఉమ్ మా ఊర్లో కూడా బాగా జరుగుతదండి వంటల పండగ పొలం దగ్గరి పోయి అక్కడనే వండుకోవడం తినడం చాలా బాగా అనిపిస్తది అండీ అందరం కలిసి పోతుంటే
అవునా
అవునండి
అంటే ఎవరినన్న పిలుస్తారా లేకుండా మీ ఇంటి వరకే పోతారు ఎట్లా పోతారు,
అంటే పిలవాలనుకుంటే పిలుచుకోవచ్చు అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి పిలుచుకునే వాళ్ళు పిలుచ ఉంటారు
అంటే దగ్గరోళ్ళు అంటే ఇగ మేనత్తలు మేనమామ లు ఉంటారు కదండి అమ్మమ్మ వాళ్ళను అట్లా పిలుస్తంట మీరు ఎవరిని పిలుసుకోరండి ఇగ
మేము కూడా పిలిచేది కాని ఈసారి కొంచెం ఎవ్వరి బిజీలో అంటే ఎవరి పనులలో వాళ్ళు అమితమైపోయారు ఆ లీనంమైపోయారు అందువలన పిలువలేకపోతున్నాము
అంటే నీకు ఎవరు లేరా అండి అంటే స్పెషల్ అనే వాళ్ళు ఎవరు లేరా అండి వాళ్ళని నువ్వైనా పిలవచ్చు కదండి
ప్రత్యేకమైన వాళ్ళంటే ఉన్నారు గానీ వాళ్ళు వేరే ఊరిలో ఉన్నారు మీ ఫోన్ మీకు ఏవరైనా అలా ఉన్నారా అండి
మాకా అండి మాకు ఇప్పుడు ఏం పండుగలు లేవండి పండుగలు ఉన్నప్పు ప్పుడు మేము అందరిని పిలుస్తాం ఆన్
అవునా అండి ఈ యాప్ లో ఎందుకు ఇలా మాట్లాడాలనని
తిన్నార అండి మీరు
ఏం లేదండి తిన్నామండి ఏం కూర
మాది బీరకాయ అండి ఈరోజు నేను వండినా చాలా బాగుంది అండి బిరకాయ కూర మీరేమీ వం మీరే కూర అండి
మాది టమాటా పప్పు చారు అండి
ఊహు మీకు చెయడం వచ్చా మీరు చేయడం వచ్చా అండి ఇలాంటివి
అంటే కొంచెం కొంచెం చేస్తామండి పర్ఫెక్షన్ రావట్లే అంటే అంతా తినేలాగా ఉంటదండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు
హాస్పిటల్ కి వేళ్తారా దావాఖనాకు వెళ్తారా
అవునండి ఎక్కువ ఏమన్న అయితే చికిత్స తీసుకోవాల్సి వస్తది
ఏంటిదండి
ఇంకా ఏమన్నా ఎక్కువ నేను చేసిన పదార్ ర్థాలు తింటే హాస్పిటల్ పోవాల్సి వస్తది అండి
ఉహు బీరకాయ కూర తింటే సప్ప సప్పగా ఉందని ఇగ తిన్నార ఏం చేస్తున్నారు ఇంగ
మా చే మా చెలికలో పత్తి అ పత్తి ఒన్ను
ఇ ఇ
పెట్టామండి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అయితే ఆ కందుల్ని పప్పు కోసం అని ఈ రోజు ఎండకి పోసామండి
అవునా అండి
కో
ఈ రోజు మీరయితే చాలా బిజీ అంటే బా చాలా అంటే పని ఉన్నట్టుందండి మీకు వేరేం చేయాల్సిన అది కూడా లేనట్టుందండి ఇక పెద్ద పని ఉన్నట్టుంది మీకు
అలా ఏం లేదండి
ఊహు తిన్నారా అండి తిన్నార అన్నారు కదా మీ చెల్లె ఏం చేస్తుంది మరి
మా చెల్లి ఏం లేదండి జుట్టు వేసుకోవడం అయిపోయింది జడ వేసుకుంది మా నాన్నగారు వస్తే అన్నం వేస్తుంది
సరే అండి ఉంటానండి నాకు పనుందండి పని చేయాలి
ఆ సరే అండి
మ్ ధన్యవాదములు
మ్ సరే అండి